మేడం
నమస్కారం అండి
నమస్కారం మేడం
భోజన చేసారండి
బోన్ చేస్తాం మేడం
ఈ రోజు మనం పండుగల గురించి మాట్లాడుకున్నామండి, మీకు ఇష్టమైన పండుగ గురించి మాతో కొంచెం ఏమైనా చెప్తారా
మీర చెప్పండి మేడం
నాకుష్టమైన పడుగ సంక్రాంతి అండి, ఎందుకంటే సంక్రాంతి ఎన్ని రోజులు చెప్పుకుంటారండి ఈ పండగ
మూడు రోజులుడా
మూడు రోజులు అ మేడం అనే అనద్దండి అండినండి పువై సంక్రాంతి పండుగ ఎట్లా జరుగు ఈ రోజు సంక్రాంతి పండుగ ఇట్లా జరుగుతుందంటే ఫస్ట్ రోజు బోగి మళ్ళీ సెకండ్ రోజు కనుమ ఆ సంక్రాంతి మూడో రోజు కనుమ
ఆ
అనుమ రోజు ఫస్ట్ భోగి రోజు మీరు ఏం చేసారండి
మాట్ చదిలేదు మేడం మీరే చెప్పండి అండి
అంటే మీర ఎప్పుడు సంక్రాంతి పండుగ జరుపుకోలేదా
ఆహా
అయితేత్తా ఆనంద అయితే భోగి పండుగ రోజు బోగి మంటలు వేస్తామండి అళ మూడు రోజులుగున ప ముగ్గులు వేస్తారు ఇంటి ముందర భోగి రోజు కనుమ రోజు జూ ఇంకా సంక్రాంతి రొ అయో
పి
ద్గరెయ్యరా అండి ముగ్గులు
వేయరండి అ
ఆ వెయ్యరా ఎందుకేయ్యారండి యేస్తారండి సంక్రాంతి పండుగ రోజు అంటే ఆ మీకు తెలిదేమొలేండి హలో
అ ప్రజ కొ ఇ గా ుడా ుడా